డి నమస్కారం అండి బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నార అ
ఆ బాగున్నామండి ఏం చేస్తూ రండి
కోళ్ళకు బియ్యం పోస్తున్నానండి
అవునా అండి మీకు కోళ్ళు దాస్త చాస్తారా అండి
అవునండి కోళ్లు ఉన్నాయండి మాకు
మంచి ఉన్ అంటే కోళ్ళు ఇట్లా ఏం చేస్తారా అండి అమ్ముతారా లేకపోతే మీరే తింటారా
మేమే ఫెస్టివల్స్ కి కొస్తం కుంటామండి అమ్మమండి
అవునా అండి
హ
ఇంకా మీకు అంటే మీ ఇంట్లో వరకు సాదుకుంటారు అన్నట్టు సాదుకొని వాటిని కోసుకోవడం తినడం ఇంకా బెటరే లేండి బయట చికెన్స్ కొనుకొచ్చుకొని తినడం కన్నా ఇంట్లో కోళ్ళలను చాకొని తినడం అప్పుడప్పుడు సండే ఇట్ల కోసుకొరాండి
సండే కోసుకోమండి ఎందుకంటే ఇగ అయిపోతాయి కదండి మళ్ళీ ఓన్లీ ఫెస్టివల్స్ కే సండేకిి బయట తీసుకొస్తాడుడిీ మా సారు అవు
సండే ఎక్కువ తింటే రండి నాన్ వెజ్ ఫిష్ తింటే రండి మీ పిల్లలు ఫిష్
ఆ ఫిష్ తింటామండి బాగా
ఫిషే ఏ బెటర్ లెండి చికెన్ మటన్ కన్నా ఫిష్ లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి
పిల్లలకి జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతది అంట కదండి ఫిష్ తినడం వల్ల ఎక్కువ పిల్లలకు ఫిష్ ఏ పెడతా అండి నేను
ఉ ఫిష్ పెట్టడం బెటర్ అండి మా పిల్లల అయితే అసలు ఫిషే తినరండి దాని స్మెల్ చూస్తేనే వద్దు వాసన వస్తుంది వాసన వస్తుంది అంటారండి
ఫిష్ తినడం వళ్ళ చాలా లాభాలు ఉన్నాయంట కదండి
అవునండి ఫిష్ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కళ్లకు కూడా మంచిదండి ఫిష్ తినడం వల్ల
అవునండి మావోలు ఇం పోతే మా డాడీ రోజు ఫిష్ తీసుకొస్తాదండి చెరల పట్ట పట్టడానికి వెళ్తాడు
ఆహా అట్లా పెట్టరండి ఇంకా కొనుక్కోవడం కన్నా
ఉ చెరల నుంచి ఏమ్మటి ఏమ్మటే భూమి చేప అట్లా తీసుకొస్తాడండి బాగలేదు అన్న ఇష్టం మళ్ళీ కట్టపోయ మీద వండు తింటే చేయనిరు
అవునండి గ్యాస్ కన్నా కట్టలే పోయి మంచిగా ఉంటదండి
మా డాడీ వండుతాడండి చాలా బాగా వండుతాడు కర్రీసు
అండి
ఆ
ఇంక వాళ్ళు వంట చేసినాక ఇంకా తిరుగు ఏముందండి మన మమ్మీల కన్నా ఇక ఎట్లాగో డాడీ వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తాం కాబట్టి డాడీ వాళ్ళే ఎంత ఇట్లా చేసిన నచ్చుతది మనకు
ఇ అందులోకి బాగా అరేస్తుందండి మా మమ్మీ
చాపల మంచిగా ఉంటాయి కదండి మటన్ బగరా అయితే
లేదండి ఇది కూడా బా బాగుంటదండి జీరా లైస్ పోవాలండి
ఆహా అట్లా బాగుంటదండి
ఆ జీరా రైస్ లాగా బాగుంటదండి
ఇంగ మీ పిల్లలు తింటారా అండి
ఆ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి
హ్మ్
ఇంకా బట్టలు పిండాలండి బట్టలు పిండలేదు పని ఏం చేయలేదు ఇవాళ లేట్ అయిందండి కొంచెం
ఇప్పుడు ఎండ కొడుతుంది కదా అండి ఎండలో ఎట్లా పిండుతారు మరి బట్టలు
కొంచెం ఎండ అయినాక పిండుతా సాయంత్రం అయినా పిండుతాంది
అవునండి ఇప్పుడు ఎండలు ఏం పనులు చేయకండి ఎందుకంటే డిహైడ్రేషన్ అయిపోతారు మళ్ళీ
అవునండి
ఇప్పుడు ఎండలు మస్తు కొడుతున్నాయండి ఇంకా
వాటర్ మిలన్ వస్తున్నాయండి మీ ఊర్లోకి మా ఊర్లోకి వస్తున్నాయి
వాటర్ మిలన్ వ వస్త ఇప్పటి వరకుయితే రాలేదండి మా సైడు
మా సైడు వస్తున్నాయండి మా గల్లి సైడు
అవున అండి ఎక్కువ ఆ ఒక రోజు ఉ వచ్చినా అండి కన్నడలో వాటర్ మిలన్ అయితే ఇప్పటి వరకు అమ్మ లేదండి పిల్లలు కొంచెం వాటర్ వాటర్ ఎక్కువ ఫుడ్డే ఇయ్యాలండి వాటర్ మిలన్ వాటర్ ఆపిల్స్
వాటర్ ఆపిల్స్ ఎప్పుడు తినలేదండి నేను బాగుం బాగుంటాయా అండి
ఆ బాగుంటాయి అండి
ఎట్లా ఉంటాయండి అవి ఆపిల్స్ లానే ఉంటాయా
ఆపిల్స్ లానే ఉంటాయి కానీ కొంచెం చిన్నగా ఉంటాయండి రెండు సైడ్ లు ఉంటాయి
అవునా
మంచి గా ఉంటాయండి కొంచ్ కొంచెం ఆపిల్స్ కన్నా కొంచెం చిన్న ఉంటాయి ఇంకా
ఏ సీజన్లో వస్తాయండి అవి ఎక్కువ
ఇప్పుడు కాస్తాయండి అయినా సమ్మర్లోనే ఎక్కువ కాస్తాయి అవి
అవునా సమ్మర్లో వస్తాయా అండి
ఆ వస్తాయండి ఇప్పుడు వస్తున్నాయండి మార్కెట్లలో దొరుకుతాయి
అవునా కేజీ ఎం ఎంతా ఉంటాదండి అందగ
రెండంద రెండు వందలు అట్లా ఉంటాదండి
వామ్మో వాటికి అంత రేటు ఉంటద అండి
అవునండి అవి ఎక్కువ షుగరు పేషంట్స్ తింటారండి వాటర్ ఆపిల్స్
మా కోడి చూడండి ఎట్లారుతుందో దానికి ఇప్పుడే తెల్లారింది
మంచిగా ఉంటుంది కదండి పొద్దున అవే మనం ఒక్కొక్కసారి మేలిక రాకపోయినా అలిసిపోయి పడుకున్న కూడా కోళ్లు అరవడానికి అరవడం వల్ల కూడా మేలికి వస్తాది ఒక్కొక్కసారి
దాదేమో చెప్తాను ఏమైతాందో దానికి
అవునండి ఇప్పుడు వ ఆ కొంచెం ఇప్పుడు న్యూస్ లో చూసినామండి కోళ్ళకి ఎట్లనో రోగాలు వస్తున్నాయి అన్ని చనిపోతున్నాయి
అవునండి వస్తున్నాయండి కానీ ఇంకా రాలేదండి ఇటు సైడ్ మేమైతే
అవున అండి
అ
ఇప్పుడు చికెన్ కూడా ఎక్కువ తినొద్దు అని చెప్తారండి ఏమో రోగాలు వస్తాయి అట్లా అని
అవునండి ఎడాకాలం చికెన్ ఎక్కువ తినద్దండి
అసలే వేడి మళ్ళీ ఇంకా తినడం వల్ల ఇంక ఎక్కువ వేడి అయిపోతుది
అవునండి
ఇంకా పండుగ వస్తుంది కదండి ఎట్లా వేసుకుంటారు పండుగ ఉగాది పండుగ ఎట్లా జరుక్కుంటారండి
పండుగంతా సింపుల్ స్విచ్ ఫుల్గానే చేసుకుంటామండి
ఆ
ఆ
కొంచెం దాన్నిటనే కొట్టండి కొడ్ని
అద ఒక టే వరతా తానికి బియ్యంమయ్యాలల్
అయిపోయా మరి ఇప్పుడు కొన్ని రేషన్ బియ్యం వస్తాయి కదా
ఎస్ వ ఉగాది ఇప్పుడే కా అండి పొద్దునలేస్తే వస్తామ ఇల్లు ఇట్లా కడుకుంటాము స్నానాలు చేస్తాము దీప ఆరాధన చేసుకుంటాము దేవునికి కొబ్బరికాయ కోట్ కుంటామండి ఏదన్నా దగ్గర టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తామండి
చాలు కానీ పూర్ణాలు కాగానీ అట్లా
ఇంగ అవే
మచ్చాలు పూర్ణాల అప్పుడు ఎట్లా స్వీట్ ఏం చేయరా అండి
వీటంటే బెల్లంనం చేసుకుంటాంము
అవునండి బీళ్ళ అన్నం చేసుకొని తింటారా
ఆ
ఎట్లా చేస్తారండి ఇట్లా పాలు పోసి ఆ పాలు పోసి చేస్తారండి
ఇస్తామండి ఉడి కే టైంలో పె బెల్లం పాలు పల్లీలు ఏస్తామండి
ఆ టేస్ట్ బాగుంటది కదండీ
ఇవాళ కూలర్ పాత కూలర్ అది ఇది అన్ని పాత రూములు ఇసామండి కొంచెం ఇంట్లో రేసి బా కొత్తగా కనపడతంది తంది మా ఇల్ ఇబ్బాల
ప్లేస్ ఎక్కువ కనిపిస్తున్నట్టుందండి సామాన్ అంతా తీసేసేసరికి
అవునండి ఇవన్నీ పాతయన్ని ఇంట్లో ఉంచుకోవద్దంత అండి ఇక ఉగాది ముందత అన్ని తీసేసాండి ఇక
అవునా అండి ఇప్పుడు మరి ఎట్లా అండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా కొంచెం కూలర్ లేకపోతే ఇబ్బంది కదా అండి మీకు
చిన్న కూలరు ఉందండి చిన్నది ఈ పెద్ద కూలర్ కంటే చిన్న కూలరే ఎక్కువ గాడుపునిస్తానండి మంచిగా ఉన్నారు అదే
అట్లయితే దాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు పెద్ద కూల్లలార దానికి ఇంకా ఎక్కువ స్థలము పడుతది ఆ ఇంట్లో తిరగడానికి కొంచెం ఇబ్బంది అయితాది
అది మా పిల్లలకు మాకైతే జరుపువట్లేదు వాళ్ళేమో మా సైడ్ తిప్పంటున్నారు గొడవలు అయితానాయి ఈ చిన్న కూలర అయితే మంచిగా అన్ని దిక్కుల కవర్ ఇస్తాంది
అందరికి సరిపోను కాలేజ్ వస్తుందన్న ఉ మరి కదా కొంచెం చల్లగా
ఎండాకాలం బయటనే వండుకుంటాం ఇంకా స్ స్టార్జ్ చేయలేదు అండి బయట పడుకోవడం
అ ఇప్పుడు ఆ టెన్ డేస్ అయితే బ బయట పడుకుంటారు కదా అండి ఎక్కువ అట్లా మంచిగా అందరు వెళ్ళి బిల్డింగ్ల మీద పడుకోవడం
అవును బాగుంటుందండి అట్లా
పిల్లలకు గుడన చిత్రది మంచిగా
దొంగలు అంటారండి బాగా భయంమవుతుది
అవునా అండి
ఉ
దొంగలం గాము ఉంటునే ఉంటదండి వస్తూనే, ఉంటు ఇక అందరం కలిసి పడుకోవడం వల్ల, అంటనే మేము కాకుండా ఉంటది ఇగ.
ఏం భయం అనిపియదు
ఉహు ఇట్లా కుక్కలు గట్ల ఎం ఉండవా అండి మీ సైడ్ కుక్కలు ఇంకా కొంచెం రావడానికి భయపడతారు కదా కొత్త వ్యక్తులు అవునా అండి
కుక్కలు సూదులేసాం పిల్లాండి మాసాయిది కొన్ని
అవు ఎందుకు కర్చుద్ది అండి అందరిని చిన్న పిల్లల్ని
ఆ కర్సే కుక్కలే ఉండేనండి అయితే అట్లా చేసిల్లు ఆఫీసర్లకు చాలా మందిని కర్సినై ఇట్ సైడు
అవునా అండీ
ఉమ్ మొన్న కరుపన దగ్గర ఉ డం ఆవు కుక్కలు పట్టినయి అండి అసలు మస్తు బాధ అనిపించిందండి మాకైతే
ఇప్పుడు ఎట్లుందండి మరి ఆవు మంచిగుందా అండి
ఆ మంచిగనే ఉందండి చిన్నది అసలు ఆవు వాళ్ళు చూసుకోలేదంటా కుక్కలు పట్టినాయండి పాపం
అవునా అండి
ఓ
ఓ సరే అండి జాగ్రత్తగా ఉండండి
ఆ సరే అండి
ఓకే అండి
ఓకే అండి